నాన్నకి హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు బానే బాగానే ఉన్నారా చాలా రోజుల నుంచి క్యాన్సర్ వచ్చింది కదా మరి ఎలా ఉన్నారో నేను చాలా రోజుల నుంచి కనుక్కోనే లేదు అసలు నువ్వు కూడా నాకేం చెప్పలేవు ఎలా ఉన్నది హెల్త్ ఇప్పుడు ఏం లేదు అనేసి
ఇప్పుడు ప్రజెంట్ అయితే బాలేదు హెల్త్ ఇంకా ట్రీట్మెంటే జరుగుతుంది కిమియోథెర పి జరుగుతుంది మళ్ళీ టీబీ అటాక్ కూడా జరిగింది దాంట్లోనే కాబట్టి ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేటివి జరగడం అయ్యింది కానీ ఇప్పుడు టాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటున్నారు కాబట్టి పర్లేదు బానే ఉంది కోలుతున్నారు కొంచెం కొంచెం
ట్రీట్మెంట్ ఇంకా అవుతూనే ఉందా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో అది ఖైరతాబాద్ లో ఉంటుంది అక్కడ ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రాగడ్డాలో
ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పు నువ్ ఏమైంది అసలు ఎందుకు అలా అయింది లేకుంటే ఏమన్నా తిన్నారా ఎందుకని ఆ ప్రాబ్లం వచ్చింది బానే ఉండేవాడు కదా మరి సడన్ గా ఇలా ఎందుకయింది అసలు నాన్న ఎప్పుడు ఏ వేరే ఫుడ్ కూడా చెప్పు
నాకు తెలిసినంత వరకు నాన్న వాళ్ళ మన నానమ్మ కూడా అలానే ఉండే దంట క్యాన్సర్ సో మన నాన్న చిన్నగ ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయింది నాకు తెలిసినంత వరకు అది జెనెటిక్ గా కూడా అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా లేకపోతే డస్ట్ పొల్యూషన్ వల్ల నాన్న చేసే పని వల్ల డస్ట్ వల్ల అలా కూడా అవ్వచ్చు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణ కారణాలు ఏంటో మనం ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేము కానీ కారణాలయితే అవ్వచ్చు క్యాన్సర్ రానికి టిబి రానికైతే డస్ట్ వల్ల చ దుమ్ము దుమ్ము లో పని చేస్తారు కాబట్టి దుమ్ము వల్ల టీబి అటాక్ జరు ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు లేదు మొత్తానికి అది తగ్గదు కానీ మనం దానికి ట్రీట్మెంట్ టైమ్ టు టైమ్ తీసుకుంటే తగ అవకాశాలు ఉంటాయి టాబ్లెట్స్ ప్రతిసారి తీసుకోవాలి ఎవ్రీ డే తీసుకుంటూనే ఉండాలి ఇంకా ప్రతి నెలకి చెకప్ కి వెళ్తూనే ఉండాలి అప్పుడే దానికి ఒక పరిష్కారం అనే దొరుకుతుంది
ఇప్పుడుక్కడయిది ప్రతి నెల చెకప్కి వెళ్ళది మరి
ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఇది ఎర్రగడ్డ ఎస్ర్ నగర్ దగ్గర ఉంటుంది అక్కడ అక్కడ వెళ్ళాలి డాడీ అక్కడ వెళ్ళి ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకోవాలి వాళ్ళే ఫ్రీగా టాబ్లెట్స్ తీస్తారు మొత్తం ఫ్రీగా చూస్తుస్తారు అక్కడ
మరి ఎవ్రీ మంత్ వెళ్తున్నారా మీరు
ఆ ఎవ్రీ నెలకి వెళ్ళాలి ఇంకా నన్న ఉన్న డాక్టర్ రోజే వెళ్ళాలి శనివారం రోజే ఉంటాడు అడా ఆ డాక్టర్ వేరే రోజులు అయితే చూడరు అలా
ఒకవేళ వేరే రోజుల్లో మనకేమైనా ప్రాబ్లం అనిపిస్తే అప్పుడే ఎలా చేయాలి మరి
ఒకవేళ అతి అవసరమైన క్రమంలో వేరే డాక్టర్స్ చూస్తారు చూ అడ్మిట్ చేసుకుంటారు కానీ వాళ్ళయితే దాని ట్రీట్మెంట్ ఇవ్వరు అడ్మిట్ చేసుకొని ప్రజెంట్ ఉన్న సిచువేషన్ మంచి చేయాలని చూస్తారు కానీ శనివారం రోజు గా ఆ డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు ఎందుకంటే అది స్పెషల్ మ్
ఎంతవరకు కోలుకున్నారు మరి ఇప్పుడైతే
ఇప్పుడు ప్రస్తుతం అయితే డెబ్బై శాతం కోలుకున్నారు ఇంకా ఆ రోజు మంచి మంచి పదార్థాలు ఆహారం మంచి తినాలి ప్రో
ఏమేమి తింటున్నారు మరి అయితే ఇప్పుడు ఏమేమి తింటున్నారు ఫుడ్డులో ఇప్పుడు మరి
తప్పగానే ముందుగా పాలు తాగుతు ఉన్నారు కొబ్బరి నీళ్లు తాగుతు ఉన్నారు ఎండాకాలం కదా ఎండా ఎండల్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయితయి కాబట్టి అన్నం పప్పు కూరలు ఆకుకూరలు ఎక్కువ తినాలి సో అన్నీ తింటు ఉన్నారు ఆకుకూరాలు అయితే ఇష్టం
గుడ్డు కూడా పెట్టు మరొకటి డేలీ
డైలీ గుడ్డు కూడా పెడుతున్నాం ప్రతిరోజు మధ్యాహ్నం మొక్కపూట
ఎందుకంటే గుడ్డు చాలా బావుఉంటుంది కదా కల్షియం కూడా తొందరగా రిక అవర్ అయితఅంద దాంతోనే హాస్పిటల్లో ఉన్న అప్పుడు కూడా ఇచ్చే వాళ్ళేమో కదా అవును
ఫ్రూట్స్ కూడా తింటారు రోజు ఫ్రూట్స్ కూడా తింటారు రోజు
రార ఇప్పుడు వేల్
రొట్టెల్ కూడా జొన్న రొట్టెల్ జొన్న రొట్టెల్ కూడా తింటా అంటే ఇంకా పండ్లు కూరగాయలు కూరగాయలైతే నాన్నగ్ర ఎలా తినరు పాళ్ళు చట్నీలు అవన్నీ తింటారు
సరే మన చిన్నమ్మకి కూడా ఆపరేషన్ అయిందండి కదా మన చిన్నమ్మకి కూడా కాళ్ళకి ఆపరేషన్ అయిందంటే కదా ఎలా అయింది మరి అది నకేమనా
అదే బ ముక్క ఉంటది కదా అ రముక్కలు ఎరిపోయినాయి ఆమెటి కాళ్ళల్లో
ఎక్కడ
మనదిది ఏమ బోన్స్ బోన్స్ కాల దగ్గర మోకల్ మోకల్ో మొక్కల్లో విరిగింది ఆమెకి విరగలేదు అది బొక్క జరిగిపోవడం జరిగింది అంట చాలా బరువుంటది కదా ఆ బా బరువల్ల అది అవ్వడం జరిగింది అట్లా ఆ బరువు ఆమెకి వాట్ కోలే ఇకా ఆ బోన్ అజగిపోయి సైడ్కి సో దానివల్ల ఏమైందంటే నరాలు ఉండాయి కదా అవి కూడా ఒత్తుకుపోయినాయి అన్నీ ఇంకానికి పైల్స్ ఉంది షుగర్ ఉంది బీఫీ ఉంది అస్తమా ఉంది ఇవన్నీ రోగాలు కూడా ఒక కారణం దానికి ఇంకా ఇంకా ఆమె తినే తిండి కూడా చాలా ఎక్కువ తింటది